అయితే ప్రమోషన్ చాలా వస్తుంది స
ఆ అంటే ఆ ఉంటది వాళ్ళలకు ఎక్కువనే ఉంటది
ఆహా సివలేనా
శివలే శివలే
ఆ హా
ఉమ్
అదే మరి ఇంకా సాగరానా పిల్లవలే
ఏవ సాగర్ పిలుస్తారు కదా ఇప్పుడు అక్కడ అక్కడ పోయారు అ ఎందు ఉకుల్
అదే
వాళ్ళే ఫిక్స్ చేసారు కదా
రరే సాగర్ మామాలా
సాగర్ మామయ్య ఆ ఇల్లు వాళ్ళదే చాలా ఏళ్లు అది ఫస్ట్ లో ఏమైందంటే
ఆ
ఫిక్స్ అయిందిాలది అమ్మా మా మాట్లాడుకున్నారు అన్ని మాట్లాడుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎం మెట్ చేద్దమాన కున్న రాళ్ల అయితే ఈ పిని ఉండే కదా ఆయన ఆమె మ్యారేజ్ లో పిలిచారు ఆయనకి అబ్బాయిని
ఆ ఆహా ఆ
చూడ్డానికి చూడ్డానికి పిలిస్తే ఆల్రెడీ అనిల్ వాళ్ళ నాన్న చూసిండు ఫస్ట్ ఫస్ట్ చూసింది కానీ మళ్ళా ఇంకాసారి పిలిస్తే వాళ్ళ ఇప్పుడు అల్లా అనిల్ వాళ్ళ మామయ్య మా శ్రీ అందరు చూస్తారని పిలిచారు వాళ్ళ పెళ్ళికి పిలిస్తే వీళ్ళమో చ చూ వచ్చిన వాళ్ళు కూర్చున్నారు చూ పోయారు చూశారు ఎన్ని సార్లు చూస్తారు అది వాళ్ళ అక్క చెల్లె ఉంది కదా ఆ అబ్బాయి వాళ్ళ చెల్లె ఆమె దానరా దగ్గర
అవువువు
అమె ఫోన్ చేస ఎన్ని సార్లు చూస్తారు అది ఇది ఏమేమో చెప్పింది అది ఇప్పుడే అట్లా చెప్తుంది తర్వాత పెళ్లి అయితే ఇంకా ఏమేమో అంటదని వాళ్ళు ఆపారు ఆపితే ఆపితే మళ్ళా వాళ్ళు ఇది ఎవరు చెప్పకు నువ్వు
ఆ సరే సరే
సరే అలా చెప్పకు అందరికీ లొల్లి చేస్తారు హు అని చెప్తే వాళ్ళు మళ్ళా ఆ అల బతిమాలతే తర్వాత ఓకే అని చెప్పారు వీల్లు
ఆహా
ఉహు
వాళ్ళ అక్క కొంచెం కడ్డే మరి ఈ వీలుు ఈ సంతోషం ఉన్న వాళ్ళకి కూడా అట్లానే చూపిస్తాది ఆమెకడ్డే అయినా ఆమె వాళ్ళ ఇంటికి గడిపోయి ఉంటది అ ఏంది మరి ఏదొ ఒక రోజు వస్తుది వెళ్ళిపోతాది
హు అందుకోసమే వాళ్ళు కూడా లేటు చేసుకున్నారు మరి నువ్ ఇప్పుడు కాలేజ్ లో ఊ హలో
కాలేజీ లోనే ఉన్నాను
కాలేజ్ లోనే ఉన్నాను కానే ఉన్నావు నువ్ కాలేజ్ లో హు అది ఏం మాట్లాడతావు నువ్వు మరి అట్లా
మరి టైగర్ ఎ ఎప్పుడొస్తాడు తినడానికి సుమా నీకి ఆకలేస్తలేదా
ఇప్పుడు ఆయనకి ఆకలి ఉందేమో గానీ వస్తాడిప్పుడు మెల్లగా
ఆహా
హు వయసు అయిది అన్న మెసేజ్ చేయండి ఆయనకి అయితే వస్తాడు టై
అయ్యో
రైస్ అయింది అని మెసేజ్ చేస్తే మళ్ళా ఆయనకి ఆకలి వేస్తూ ఉంట తోడు లేకపోతే తర్వాత అసితి ఏంటి అటడాని ఆయన మాట్లాడలే లేవు ఇవన్న ఆయనది చేద్దా నే మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా కాని ఆయన మాట్లాడేమో
ఎందుకు పైసలు ఎక్కువయనా
ఏడవైన అనుకుంటునాడో అయిన
ఆహా
మనకి కూడా క్లారిటీ గా తెల్వదు కదా
అవును ఏదో మేసేజ్ంది ఏదో
అస అయితే చ్చూద్దామే మొత్తం చూద్దం
ఉహు మరి నువ్వు ఏం లేదు గని నువ్వు అది నువ్వు అది బట్టలు కొలత ఇచ్చడానికి పోయినావ నువ్వు
ఎక్కడకి
ఇక్కడ బట్టలు కొలితిస్ రు కదా
అవు
ఆ
ఆవ్ అ ఇచ్చి నా
ఏం ఆవు ఆవు అంటున్నావ్ మంచిగా మాట్లాడు
ఇప్పుడు నువ్ కుడ్ పిస్తావా బట్టలు ఏ పెళ్ళి రెడిమెంట్నా
పేన్ రెడీమెంట్ చేసుకుంటా నాకి ఇప్పుడు మస్తు పైసలు అవసరం ఇప్పేడం అవసరం లేదు మస్త పైసలు ఉండాలి మూడు వేలు దాకా ఉండాలి ఇప్పుడు ఒక్కలకు
బట్టల్గా
ఉం
ఎస్సీ నమస్ చాలా రాస్తది కానీ ఇప్పుడు
తిను అయనేక్ పాపం అడుగా కూడదు ఆయన కాడగడమే లేదు ఇప్పుడు ఉం ఇప్పుడు నీ మీకు మీ వాళ్ళకి ఇప్పుడు తక్కువ వస్తదేమో ఈ ఈ మంత్కి డబ్బులు
నాక్ గుడా త
ఉహు
చాలా తక్కువ వస్తది ఈసారి
అవునా అదే
లో నాలుగు ఐ ఐదు రోజుల అటు నాలుగు ఇటు పది
మో నిన్న నువ్వు పోయినవ్ కూడా అది కూడా అది కిందనే నేస్తాడు చుటీ కింద ఈగగా ఆఫ్
ఆహా
అదే మరి మళ ఎక్కువ అవుతదిగా ప్రాబ్లమ్
నేను పది రోజులు పది రోజులు అంటే పదిహేను రోజులతో వస్తారు చాలా ఇ టట్వ ఫైవ డేసేగా
ఉ మరి అఖలి ఎక్కడున్నాడట అక్కడనే ఉన్నాడట ఆ నక్కనే ఉంటుండయనా ఆయననే చేసుకుంటాడు ఆయననేతే ఏంటి
ఆ ఓనర్ త్రీ మంత్స్ ఆయాట రూమ రెం అంటే అడగతలేడట ఫోన్ చేసి కూడా టూ మంత్స్ అయితుంది ఈ పది డేట్ అవుత త్రీ మంత్ అవుతుదట ఏమో ఫోన్ చేసి రెంట్ అడగాడట ఏం అడగాడట
ఈయననే ఇచ్చినప్పుడు తీసుకుంటాడ
ఏ అసలు ఆడి రెంట్ ఆడు ఫోన్ లో మాట్లాడిన అంతే ఓనర్ తో ఓనర్ వచ్చి ఇప్పుడు చూడులేట ఇప్పుడు నేను ఓనర్ అని చెప్పారట అర్నెంట్ కోసం ఫోన్ కూడా చేయడట
మరిదేంటినా ఎవరికి ఇస్తుండు మరి
ఇస్ అనే వెడు త్రీ మంత్స్ ఆయే
ఇప్పుడు ఏడుస్తారా మరి ఖాళీ చేసి వేరే రూమ్ చూసుకోవాలి మళ్ళా
ఎందుకు ఉండాలి ఇక
ఎప్పుడు వరకు ఒకటేసారి అడిగితే మళ్ళా
ఒకటేసారి అడిగితే రేపు ఇస్తాని ఏ అచ్చేయాలిగా లేకుండా తెచ్చి నాలుగు వేలు
నాలుగు వేలైనా అయన దగ్గర బ్యాలెన్స్ ఉంటాయి ఏదా అమౌంట్
ఉంటది గానీ అవి ఏమంది ఈసారి చెన్ లో మొత్తం ఓన్ గానే సేట్ లేకుండా చేద్దాము అనుకుంటురట
అవులాగా
ఆ
వాళ్ళు అట్లా ఇప్పుడు ఈ మొత్తం ఈయన పంపుతాడేమో ఇక్కడ నుంచి డబ్బులు
మంత్లీ ఆవు మంత్లీ ఇరవై ఏళ మచ్చిన ఇంటి వాళ్ళకి అవుతుంది కదా సేవే కదా
ఇలా వికాస్ ఆటే ఉన్నాడా ఇక రాలే ఎటు ఏం
రాలే వికాశక అడు వికాస్ కి పైసలు ఇచ్చే మంత్లీ ఫైవ్ థౌజండ్ కౌంటర్ కి వెళ్ళ చేసాడు
అవునాద
ఖర్చుటయితే అవు
ఆయనకు చాలా మంచిగు ఉండేది కదా నీను తీసుకుంటాడు అక్కడ ట్రైనింగ్ అయితే న్ని ట్రైని నువ్వు చేసుకుొని పోతే నీకు తీసుకుంటాడు ఆయనగ కదా
ఆ ఫుల్ వెకేషన్స్ ఉన్నాయి ఆ ఏరియాలో ఆ భింపురు అమ్మాయి చేసింది కాని
ఎకు ఏమ్మయి
డాటూల ఇరా డాటుూ రైట్ వాళ్ళ అక్క సంగీత అవక సిక్స్ ఇయరా ఇక్కడ సిక్స్ ఇయర్ అయిందట
ఆ కేంత ఉంట తసాలగాయి
కానీ అఖిలా అన్నాకన్నా తక్కువనేని అంటుడు మరి నాకు కూడా తీదరాడు
నాఖల్ కివ అని
అఖిల్ అన్నాకి అన్ని వస్తది కానీ నా అక నా సీనియర్ ఉన్నది అంత శాల తప్ప తక్కువ ఉన్నది కానీ తక్కువ చెప్తుంది మరి ఏమో అన్నాడు
ఉమ్ ఉమ్ కొంద జప్పర్ స అంద సరిగా చెప్పర్ కద
ఆ
అద సరి చెప్పారు కొందరు చెప్తారు కొందరు చెప్పారు కరెక్
అదే అదే
ఆ అమ్మాయిది పెళ్ళి ఎప్పుడు చేస్తారట దాటు కూడా చేసుకోలే కదా పెళ్ళి
డాటు చేసుకోలే ఆమె కూడా చేసుకోలే వాళ్ళ అన్ననే చేసుకున్నాడు ఒక్కడే ఇవన్ నుంచి వెళ్ళిపోతుందట మానేస్తుంది అర్జున్ వన్ క వెళ్ళిపోతుంది ఎందుకో మరి టనడయా
ఇప్పుడు నువ్ పోయి అక్కడ ఆయన వర్క్ ఇట్లా వర్క్ నేర్చుకుంటే తీసుకోవడానికి ఎక్కువ
అక్కడ వర్క్ నేర్చుకోను మనం నేర్చుకోలేము ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ లోనే నేర్చుకోవాలి సీనియర్స్ ఉండారుగా మనం నేర్చుకోవాలి అఖిలాన్న దగ్గర అఖిలాన్న దగ్గర మనం నేర్చుకోలేం కరెక్ట్ ఎందుకంటే ఒక సీనియర్ ఉంటే చెప్తారు దాని గురించా మొత్తం డీటెయిల్స్ చెప్పి నేర్పిస్తాడు
ఆది నేర్చుకుంటే సరే కట్ చేయ్
ఉమ్
సరే సరే టైమ్ అయ్యింది ఓకేనా
సరే సరే నాకు కూడా సార్ ఫోన్ చేస్తు